ఆ చెప్పండి
హలో ఇక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ వినిపిస్తుంది
ఆ చెప్పండి
ఎక్కడు ఉన్నారు
నేను ఇంట్లోనే ఉన్నా
అవునా తిన్నారా
తిన్నా పడుకున్నా అంటే నిద్రోలు గాని ఫోన్ చూస్తున్నా అట్ే అని కొంచెం సప్ చదువుకున్నా
ఆ
హ నువేం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా నిక్ ఫోన్ చేసిన ఈరోజు బయటికి వెళ్ళినాం అంటే మా అక్కకి కొంచెం హెల్త్ బాలేేకుంండే
ఆ ఓ
అయితే హాస్పిటల్ కి వెళ్ళినాం
ఆహ్
ఇట్లా పెయిన్ వస్తుందట
అఓ ఓ ఓ
అయితే బయటికి వెళ్ళినాం అంటే హాస్పిటల్ కే ళ్ళినాం
ఓ
అ మా ఈరోజు మా మావయ్య కొడుకు కూడా కలిసిండు
హ్మ్మ్
ఆ మాట్లాడినాం ఉండే కోసెప్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం
ఉహ్
ఇంకా వచ్చేసినం మీగా
అవునా
ఏం చేస్తున్నారని కాల్ చేసినా.
మ్మ్ ఏం చేస్తా ఇగా ఏం లేదు. ఏముంటది నే బయటికెళ్ళిన నేను కూడా కొంచెంసేపు బయటికెళ్ళి అట్లా షాప్ కెళ్ళినా, అక్కడక్కడ తిరిగేసి ముచ్చట్లు పెట్టు కుంటా ఇంటికచ్చినాం తిన్నా ఫోన్ చూసిన కొంచెంసేపు మల్ల చదువుకున్నా మల్ల ఫోన్ చూస్నా ఇగ ఏ వెయ్యాలి అని మల్లి వీ ఇగ ఏం చేయాలని వట్టినే చూస్తున్నా మీ ఫోనొచ్చింది. ఇగా ఓ
ఎప్పుడుంది మీకు ఎగ్జామ్?
ఎగ్జాము నెక్స్ట్ మంతు ఉంది మిడ్డ్ నెక్స్ట్ మంత్ మిడ్ ఇలా ఉంటదో లాస్ట్ లో ఉంటదో ఎప్పుడుంటదో ఏది మే తర జూన్ తర్వాత మళ్ళీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా, త మళ్ళీ ఐ సెట్ ట్టు అవి రాశినా అది ఉంది ఇవన్నీ ఎప్పుడున్నయో అన్ని
టా డే తండే ఏమో ఇంకెప్పు
అ
క్క అరుస్తుంది మా కుక్క
ఆ
ఏం లేదు మొన్న అంటే, మా కాలేజ్ నుంచి ట్రిప్ కి తీసుకెళ్లారు.
ఓ
ఆ ఫస్ట్ వరంగల్ అన్నారు హైదరాబాద్ అన్నారు తర్వాత ఎవ్వర్ రాలేదు.
ఆ హలో వినిపిస్తుందా ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది.
హా చెప్పండి.
చెప్పండి మీరే చెప్పాలి ఏం చేస్తున్నారో డైలీ అని
ఏముంటయ్ రొట్టినిగ చెప్పినా చదువుకోవాలి తినాలె ఏ మనం పనుంటే చేసుకోవాలి. ఫోన్ చూసుడు టీవీ చూసుడు ఇయా ఇదే ఉంది ఎగ్జామ్ కి ప్రిపేర్ ఐతున్న అని చెప్పినకదా ఆ బుక్స్ ఉన్నాయి అవి మొత్తం కంప్లీట్ చేయాలి మళ్ళా రివిజన్ చేయాలి మళ్ళీ ఇంగ్లీష్ గ్రామర్ ఉంది అది నేర్చుకోవాలి బాగా రిస్క్ తోంది
ఆ ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా వెళ్తున్నారా లేదా టెంపుల్ కి రామ్ నవమి
ఎళ్తున్నము ఆ మీరు వెళ్తున్నారా లేదా ఎళ్తున్న నీ చెప్ ప్పిండ్రు కదా అప్పుడే
ఆ ఎళ్తున్నాము మేము మా ఇంటి పక్
ఎళ్లండి ఎంజాయ్ చేయండి ఇంకేంది
ఆ
ఉ ఇంకేంది మరి
ఇంకేం లేదు కాలీ ఇంకా అంటే మాది కూడా ఏం లేదు డైలీ కాలేజ్కి వెళ్ళడం అవడం
ఆ
వినడం
ఆ
అప్పుడప్పుడు స్లిప్ టెస్టులు పెడుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇక నెక్స్ట్ మంత్ నుంచి
ఆ
ఇగ రావడం
ఏమో ఈ ఎండ కాలం అంతా ఫుల్ ఎండలు కొడుతు న్నాయి ఒక్కొక్కసారి వార్షం పడుతుంది అంత ఎందేందో అయితుంది
ను అసలు అర్థమే అవ్వట్లేదు ఏం సీజనా వర్షం పడుతుంది ఎండ కొడుతుంది
ఆ
ఆ ఇంకా మరి
ఆ ఇంకేముంది చెప్పాలి
చెప్పాలి ఏమున్నాయి
హలో
ఆ
ఆ ఆ
అదే మరి